హలో హలో నమస్కారం అండి
నమస్కారం అండి
బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఉమ్ మేము చాలా బాగుగున్నామండి
ఉ చానా అంటే ఎంత బాగున్నారు
చానా అంటే చానా అండి అంతేను్
హు తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఉ తిన్నామండి
ఆహా ఓకే
ఏం కూరండి నేను ఏదో రైస్ అండి అదేదో మిల్క్ మేకర్ రైస్ సథింగ్ ఏదో
ఓకే మిల్ మేకర్ రైస్ కూడా చేసుకుంటారా అండి మీరు
ఆ చేసినారండి ఈరోజు
ఉహు
మీరండి మీరేం తిన్నారూ
నేనా అండి మీరు ఏమంటరు చోడకాయల కూర చే చోడకాయ తాలింపు చేసామండీ
ఉహు ఊహు
రసము చోడకయల తాలింపు
ఓకే
ఊహు ఊ
నేన అండి వర్షం పడుతుందా మీ సైడ్ ఏమన్న
ఆహా లేదండి వర్షమేం పలేదండి మా సైడు ఎండలు గాస్తున్నాయండి బాగా
ఆహా
అవునండీ
కాదండి ఇప్పుడు మనము సమాజంలో కొన్ని వివక్షలు ఎదుర్కొంట ఉంటుంటారు కదా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని జెండర్ బయాస్ అనేది ఎదుగు ఆ ఫేస్ చేస్తా ఉంటంటరు కదా ప్రతి ఒక్కరూ
ఊ
దాన్ని మీరు ఎలాగ వర్ణించాలనుకుంటా ఉన్నారు అంటే ఒక ఎడ్యుకేషన్ లైఫ్ లో కానీ లేకపోతే ఏ ఫీల్డ్ లో అయినా కూడా ప్రతి ఒక్క ఫీల్డ్ లోనూ జెండర్ బయస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది వాళ్ళు కూడా ఫేస్ చేసింటారు
అవునవును
దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు
అంటే ఇప్పుడు మగవాళ్ళకి తక్కువే గానీ అంటే లేదనుకోవచ్చు ఆల్మోస్ట్
ఊహు
ఇంక ఆడవాళ్ళకి అంత అలా జరుగుతండది ఇప్పుడు సపోజు పల్లెటూరులో ఉంటారు ఆడపిల్లలు
అవునండి
ఆ అంటే ఇప్పుడు చాలా సిటీస్ కి చాలా దూరంగా ఉంటది కదా అట్లాంటి చోట వారు మాక్సిమం పేరెంట్స్ ఏం చేస్తారంటే టెన్త్ ట్వెల్వ్ వరకు ఇంటర్ వరకు చదివిచ్చేసారు తర్వాత మ్యారేజ్ చేసేయాలని వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోయింటారండి
అవునండి అవునవునండి
ఊ అప్పుడు వారు చదువుతారా లేదా చదవరా అదేం ఆలోచించరు ఓకవేళ చదవనీ వారక్ ఏ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వారికి పెళ్లి చేసేసినా తప్పు లేదు
ఉ
బట్ ఇప్పుడు బాగా చదువుకునే వాళ్ళు వాళ్ళకి ఏదన్నా గోల్స్ అలా ఉంటాయి గదా
అవునండి అవునవును అసలు పెళ్ళి ఎందుక్ చేయాలండి అసలూ పెళ్లి ఎందుకు చేయాలి పెళ్ళి చేకోకుండా ఇంట్లో కూర్చోపెట్టు
ఎమనుకుంటున్నారంటే పేరెంట్స్ ఎలా అయినా ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా చేసే యాల్సిందే గదా ఇప్పుడే చేద్దామని అనీ వాళ్ళు అలా అనుకుంటారు అంటే చిన్ ముందు నుంచి ఉన్నా ఆచారం కదా ఇంకా ఆడపిల్లకు ఒక వయసు రాగానే పెళ్లి చేసేయడం అలా
అసలు ఎందుకు పెళ్లి చేయ్యాలి అసలు ఆడపిల్లలకి పెళ్లి ఎందు చేయలి చదువుకోన్నప్పుడు ఇంట్లో కూర్చో బెట్టుకొని వాళ్ళ ఇంట్లో పని చేపికోవచ్చు కదా వర్క్ ఇచ్చి ఎందుకు పెళ్లి చేయ్యాలి
సమాజంలో పెళ్ళే వద్దంటరా
అంతే కదా అండి సమా అమ్మాయి పెళ్లి చేసి పంపిసే వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తారో కూడ మనం చూస్తా ఉన్నాం ఎన్ని డిఫికల్టీస్ ఓకే అమ్మాయికి ఒకవేళ
తె మనకి అలాంటివి ఎక్కువ కనపడిస్తాయి కాబట్టి అలా ఉంటది ఇప్పుడు ఎంత మంది హ్యాపీగా ఉంటారు చెప్ పండి ఇంకా లైఫ్ లాంగ్ పేరెంట్స్ చూసుకోలేరు కదా అమ్మాయిని
అబ్బాయిని కూడా చూసుకోకూడదు అబ్బాయిని కూడా వదిలేయండి సమాజంంలోకి అబ్బాయిని ఎందుకు ఇంట్లో పెట్టుకొని చూసుకో కుంటారు అమ్మాయిని ఎందుకు బయటికి పంపించేసేస్తారని
అది అలా ఉందండి ముందు నుంచి సృష్టి ధర్మం లాగ ముందు నుంచి ఉంది దానికి మనం చేంజ్ చేయాలంటే కష్టం అలాంటి వాళ్ళు కూడ ఉన్నారండి ఇప్పుడు అంటే అప్పుడంటే అత్తగారింటికి వెళ్లి చేసుకునే వారు అనమాట ఇప్పుడు ఇల్ళ్లరికం కూడ వెళ్ళే వాళ్ళు ఉంటారండి ఇప్పుడు అమ్మాయి వాళ్ళు మంచిగా ఆస్ తి అలా ఉంటే ఇల్లరికం ఎల్లి ఉన్నారు అట్లా కూడ ఉన్నా
అవునండి ఉన్నారు కాదనలేదు
ఎక్కువ ఏమవుతుంది అంటే అక్కడ అమ్మాయి సైడ్ ఉండడం లేదు ఇక్కడ అబ్బాయి సైడ్ ఉండడం వాళ్ళ ఇద్దరు కలిసి ఒక న్యూ లైఫ్ క వేరే ఊర్లో ఉండి వాళ్ళు వాళ్ళ పిల్లలు మాత్రమే ఉండాలని అనుకుంటున్నారు ఆ కల్చర్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఉమ్
ఫో అంటే స్మాల్ ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయండి వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు ఇద్దరు అంతే ఎన్నఫ్ అన్నట్లు ఉంది ఇంకొంతమంది అయితే పిల్లలు కూడా అవసరం లేదు మేమిద్దరమే చాలు అనె మైండ్ సెట్ తో కూడా ఉన్నారు చానమంది
ఉ అవునండి అదే సిటీస్ లో ఏదో జాబ్ వస్ తది వాళ్ళకి తగ్గట్టు ఒక రూమ్ తీసుకుంటారు అక్కడే ఉందాం అని అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ నీ తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళకు ఖర్చు అవుతదని ఒక వాళ్ళు ఒకటె ఆలోచిస్తున్నారు
ఖర్చు కాదండి వాళ్ళకి చేసి పెట్టాలి పొద్దునాలకనే లేయ్యాలా వాళ్ళకి చెయ్యాల మరి వాళ్ళు బట్టలు వాష్ చేయాలా ప్రతి ఒక్కటి చెయ్యాల్ న
అదే కదా అండీ ఇప్పుడూ అవన్నీ చేయడానికి అయినా మనకి పని మనుషులు అలా దొరుకుతారు ఆ దొరికినప్పుడు కూడా వాళ్ళకి డబ్బు డబ్బులు ఇయాలి కదా అదే ఆలోచిస్తుంటారు అండే మంచిగా శాలరీ వచ్చే వాళ్ళు అయితే పర్లేదు కోవచ్చు పెట్టుకుంటారు పని మనుషుల అలా బట్ తక్కువ తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే మనకి సేవింగ్స్ ఏమి ఉండదు మొ మొత్తం అంతా ఖర్చు అయిపోద్ది అని అలా ఆలోచించి అలా ఉంటారండి
అంటే సమాజం ఎందుకు ఇట్లా చేసింది సృష్టి ధర్మం అన్నారు కదా అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని అబ్బాయిని బయటికి పంపించే చేయచ్చు కదా ఆపోజిట్ చేయొచ్చు కాదండి ఎందుకు ఇలా చేశారు ఎడ్యుకేషన్ లో అయినా ఏ దాంట్లో అయినా కూడా అబ్బాయి చదువుకపోతే ఓకే చదువుకోరా అన్ చదు చదువుకుంటావు కానీ ఇంకా వెళ్ళు ఫెయిల్ అయితే మానలే మంచిగా చదువుకుంటావు అని పంపిస్తారు అదే అమ్మాయిని అయితే ఫెయిల్ అయినారు లేకపోతే ఇంకోటి ఏదో సమ్థింగ్ చేసిందని ఇంట్లో పెట్టేసి ఆ పాప చిత్రహింసలు పెట్టేసి లేదు అంటే అది చేసేసి పంపించేసేస్తారు
అది అందుకేనండి ఇప్పుడు ఆ మా ప్పు రావాలంటే చదువుకోవాలి ఆ చదువుకోవడానికే మెయిన్ ఛాన్స్ లేదు
అవునండి చాలా మంది అంటే
కొంచెం అర్థం అవుతది ఇలా చేయాలి ఇలా చేయ్యకూడదు అని
అవునండి
వాళ్ళ రైట్స్ వాళ్ళకు అన్ని తెలుస్తాయి
అవునండి
ఇప్పుడు ఎలా భయపడుతున్నారంటే కొంతమంది అమ్మాయిలు చేసే తప్పు ప్పుల వల్ల మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఆ అమ్మాయి ఇలా చేసింది రేప్ పొద్దున మా అమ్మాయి కూడా ఇలా చేస్తే మా పరువు పోతది అలా ఇలా అని చాలా ఆలోచిస్తారు
అవును అంటే ఇప్పుడు ఎందుకు మాఫ్ ఫ్యామిలీలోనే నాకన్నా మా తమ్ముడి కన్నా చిన్నగా ఉండే పిల్లలకే ఎయిటీన్ ఇయర్ ఏబో వచ్చింటాయ్ అంతే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించారు ఒకరికి ఫెయిల్ అయింది అని ఒక సిచ్యువేషన్ ఆ మరి ఇన నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని వాళ్ళది ఒకటి
మాఅత్త అదే అండి ఏదో ఒక ప్రాబ్లం వల్ల జరుగుతా ఉంటాయి ఇలా
హుమ్ అసలు అయినా కూడా దానికి అన్ని స్పోర్టివ్ గా స్పోర్టివ్గా తీసుకొని మహిళలు కూడా ప్రతి ఒక్క రంగంలోనూ రాణిస్తా ఉన్నారులేండి ఇప్పుడు
హు ప్రతి దాంట్లోనూ వారే ఎక్కువ శ్రమిస్తున్నారు ఇప్పుడు స్కూల్ కెళ్ళిన ఎక్కడకన్నా వెళ్ళిన గుడా గర్ల్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటదన్నమాట
అవునండి అంటే ఇప్పుడు మనకి కి లాయర్స్ లో ఎంత మందిని చూస్తా ఉన్నాము అండి బయట మాత్రము మా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారండి మా ఫ్రెండ్స్ లాయర్ ఇప్పు ఆ బాబు లాయర్ కోర్స్ చేస్తా ఉన్నాన్నది ఒక రోజు నేను ఎక్కడికో వెల్లీ వస్తాంటే ఒక అన్న నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాడు మా ఫ్యామిలీ లో మొత్తం అమ్మాయి లేనమ్మ రాజ్యము అందరు లా చెసి బా చదువుకోండి అమ్మాయిలు బాగా చదువుకొని బాగా వెళ్ళాలి మీకిచ్చానా ఏమంటారు ప్రాబ్లమ్స్ ఏక్ క్కువ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని అధిగమించుకోవాలంటే మంచిగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలి అని చెప్తావు నిన్నాడండి నాకైతేను
మ్ లాయర్స్ అనే కాదు ప్రతి దాంట్లోనూ ఉన్నారండి ఇప్పుడు. టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి.
ఐఏఎస్, ఐపిఎస్
టెన్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు చదవగలరండి అంటే ఇప్పుడు అప్ బాయ్ లాగా వాళ్ళు ఎక్కువ డిస్ట్రాక్షన్స్ కి ఏళ్ళారన్నమాట
వాళ్ళ ఎక్కువ డిస్ట్రాక్ట్ అయ్యేది ఒక దానికండి ఒకే ఒక దానికి డిస్ట్రాక్ట్ ఐతారు ఓన్లీ ఫర్ ఫ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసినప్పుడే డిస్ట్రాక్ట్ అవుతది ఇగ మిగతా అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ దానికి కాదండి అసలు.
మ్ అదే అదే అండి
నేను చూసినై మోస్ట్ మోస్ట్ పీపుల్స్ ఇట్లయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కటే డిస్టబెన్స్ అవుతది. వాళ్ళకి డిస్ట్రాక్ట్ అయిపోతారు.
ఊ అవునావును లేదండి ఇప్పుడు అయినా కూడా మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పవచ్చు వాళ్ళు ఎంత మంది ఉన్నారు ప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ప్రతి రంగంలోనూ అంత వాళ్లే ఉన్నారు.
అ అదే మీరు ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేసారా జనరల్ వస్ అనేది మీ ఎడ్యుకేషన్ లైఫ్ లో గానీ మీ పర్సనల్ లైఫ్ లోగాని
మాకేం లేదండి మా ఇంట్లో ఇద్దరు మగ పిల్లవాళ్ళే
ఓకే
మా ఇంట్లో అలా అంటే మా ఓ మా అన్న వాళ్ళు ఉన్నారు మా అన్న వాళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఎవరు లేరు.
మా పెద్దనాళ్ళకి వాళ్ళకి సో మా ఆ లేడీస్ సిచ్యుయేషన్ ఎలా ఉంటది అది అ త మాకు అంత అవగాహన లేదండి
ఓహో ఓకే అండి అందుకని ఇంత బాగా చెప్తా ఉన్నారు మీరు. లేకపోయింటే మీరు కూడా ఆపోజిట్గా
ఆపోజిట్ ఏం లేదు అంటే చూసుకుంటారు కదా, బట్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు మా. టే ఆడపిల్ల అయినా కూడా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్
వాళ్ళు మాట్లాడించే విధానం అప్పుడే అర్థం అవుతది కదా మా నాన్న పర చదువుకున్నాడండి పర్లేదు దాంట్లో వాళ్ళకి ఏం లేదు ఆడపిల్ల పుట్టిన కూడా చదివిచ్చేవాడే
హ అట్లానడం లేదు నేను క్యాజువల్గా అంటున్నా అట్లా మీ గుండింటే ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేది అమ్మాయిల గురించి అని అం విన్నానండి అంతేను అంటే బయట వాళ్ళు డిఫరెంట్ ఉంటారు ఇంట్లో వాళ్ళు కొంచెం డిఫరెంట్ కదా అట్లా అంతేనండి. ఓకే అండి మీ విలువైన సమయం మా కోసం కే కేటాయించి మంచి విషయాలు చేరవేసినందుకు ధన్యవాదములు
ఓకే అండి మీకు కూడా ధన్యవాదాలు
ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే బాయ్